హ్లో
కరం అండి
నమస్కారం అండి చొప్పండి
బావున్నారా
బావున్నామండి మీరెలా ఉన్నారు
బావున్నామండి మనం ఈ రోజు పండగల గురించి మాట్లాడు కుందామా
మాట్లాడుకుందాం అండి
మీకు ఏ పండగంటే ఎక్కువగా ఇష్టం అండి
నాకు సంక్రాంతి అంటే చాలా ఇష్టం అండి
ఎందుకండి సంక్రాంతి అంటే మీరు ఎలా జరుపుకుంటారండి సంక్రాంతి
సంక్రాంతి అంటే మూడు రోజుల పండుగ కదండి అందుకు పిల్లలతో పెద్దలతో చాలా సంతోషంగా ఉంటుందండి సంక్రాంతి
అవునండి కరెక్టే అప్పుడు పిల్లలకి సెలవులు వస్తాయి అంటే మూడ్ రోజులు ఫస్ట్ రోజు భోగి చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోసి రెండో రోజు రంగురంగులు ముగ్గులు పెట్ ట్టి మూడో రోజు కనుమ రోజు రథం ముగ్గు పెట్టి నాటుకోడి పులుసు అవన్నీ వండుకొని తింటూ ఉంటే చాలా బాగుంటది మీరు కూడా అలాగే సెలబ్రేట్ చేసుకుంటారా అండి
అవునండి చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము భోగి రోజు భోగి పళ్ళు పోస్తాము పిల్లలకి
భోగిపల్లు ఎందుకు పోస్తారని మీకు ఏమన్నా తెలుసా అండి
భోగిపళ్ళు పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి పోస్తామండి
ఓ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి పోస్తారంండి మీ సైడ్ మీరు ఏమేమి పోస్తారు
చెరకు గడలు రేగుపళ్ళు
ఓకే మా ఇంట్ మా ఊర్లో కాయిన్స్ కూడా కలుపుతారండి కొన్ని కాయిన్స్ ఓ చాక్లెట్స్ ఇవి కూడా క అనుప కాయలు
అవునండి
వెనకాల అంటే గాలిపటాలతో చెరుగగడ్డలతో అలంకరణ చేసి దాని తర్వాత పిల్లలక భోగి పళ్ళు పోసి అదొక ఎంజాయ్మెంట్ అనమాట సైడ్ ఇంకా ఏమైనా పండగలు బాగ్ బా జరుపుకుంటారా అండి
భోగి రోజు రాత్రి భోగి మంటలు వేసుకుని చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి మా భోగి మంట చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తూ చాలా సందడిగా ఉంటుందండి ఆ రోజు మాకు
అవును భోగి భోగి ఉదయం రోజు భోది భోగి రోజు ఉదయం
అవునండి
ఇంట్లో ఇంట్లో అంత శుభ్రం చేసుకొని భోగి మంటలు వేసుకుంటారు కదా ఇంట్లో పాత వస్తువులు తీసుకెళ్ళి ఇంటికి కొత్తతనం రావాలని చెప్పేసి అలా చేసి జరుపుకుంటయి అవునండి మా సైడ్ కూడా అలానే జరుపుకుంటారు కాకపోతే మా సైడ్ కొంచెం కొత్ కోత్తగా అంటే కొంచెం బెల్లము ఇవి నువ్వులు ఉంటాయి కదండి తెల్ల నువ్వులు అవి కొంచెం సోంపు కలిపి ఉంటుంది కదా రెడ్ కలర్ ఎల్లో కలర్ లో ఉంటాయి కదా కొన్ని కొన్ని అ అవన్నీ కలిపి పి ఎల్లు బెల్లా అని చెప్పేసి పంచుతామ అండి మా సైడ్ సంక్రాంతి రోజు అం దాన్ని ఇవ్వడం వచ్చేసి వా అందరం మనం కలిసి ఉండాలి అన్న దానికి సంకేతంగా ఇస్తామండి అవునండి
బంధువులతోనూ పిల్లలతోనూ చాలా సందడిగా ఉంటుందండి ఇల్లు
అవునండి ఇంకా మీ సైడ్ ఏమన్నా ఆ ఏమైన్నా బాగ్
ఇంకా చాలా ఉన్నాయంండి పండు పండుగలు అందులో చాలా స్పెషల్ గా వినాయక చవితి ఉగాది సంక్రాంతి దసరా ఇలా చాలా చాలా బాగా చేసుకుంటామండి ఇలాంటి పండుగలు
అవునండి మేమైతే ఉగాది ఎప్పుడైతే ఊయ్యలు వేసుకని ఉగుతాంటివండి చిన్న ప్పుడు ఊయలు వేసుకొని ఊగడం ఉగాది పండగ గురించి ఉగాది పచ్చడి చేసుకోవడం మీకు ఉగాది పచ్చడి అంటే ఉగాది పచ్చడి బాగా ఇష్టమేనా అండి
అవునండి చాలా బాగా స్పెషల్గా చేసుకుంటాం ఆ రోజు
ఏం చేస్తారండి మీరు ఉగాది పచ్చడికి
మామిడి మామిడి కాయ మామిడికాయ చింతపండు వేప పూత బెల్లము ఇలాన్నిీ కలిపి దేవుడికి పెట్టి తర్వాత మనం తీసుకుంటామండి
ఓకే అదే వేప ప్రసాదంగా తీసుకు ఓ మా సైడ్ కూడా అలాన్న చేస్తారండి ఏమంటే మే ఉగదిరు జింంటికి అంత తోర్నాల్ కడతా పువ్వులతో అలంకరిస్త ఇస్తాము అదొక అంటే కొత్తగా కొత్త పండగ అన్నట్టు అ చిన్న పిల్లల కని కొత్త బట్టలు ధరించి టెంపుల్స్ వెళ్ళి పూజ చేసుకొని వచ్చి ఇలా అంతా సెలబ్రేట్ చేసుకుంటాం అండి మేము కూడా ఉగాది మా సైడ్ వినాయక చవితి కూడా చాలా బాగా జరుగుతుందండి వినాయక చవితి అప్పుడైతే అంటే వినాయక్ ఇక చవితి రోజు కంటే మేము నిమజన రోజు చాలా బాగాంజా్
అవునండి మా పక్క మా సైడ్ కూడా అలాగే ఉంటుందండి చాలా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు
అవును మా సైడ్ అయితే ఊరే గ ఇంపువచ్చు మేమంత త్త రంగులు చలుకోవడం అంటే డప్పు కొట్టడం ఆ డ్యాన్స్లు వేయడం అదంతా చాలా బాగుంటుందండి వినాయక చవితి అన్న కూడా మాకు చాలా చాలా బాగా ఇష్టం అనమాట మీ సైడ్ ఇంకా ఏమైనా స్పెషల్గా జరు ంటారా అండి అంటే నార్మల్గా ఈ ఫెస్టివల్సే కాకుండా అంటే మీ సైడే ప్రత్యేకంగా జరుపుకుంటారు కదా అలా ఏమన్నా ప్రత్యేకంగా జరుపు చెప్పుకుంటారా
మా మా సైడు ఉగాది తర్వాత అమ్మవారికి బండ్లు కొడతారండి
ఓకే అంటే ఎలా అండి అంటే ఎలా సెలబ్రిటీ చేసుకుంటారు
ఉగాది తర్వాత తొమ్మిది ఉగాది తర్వాత ఒక సోమవారము అమ్మవారికి బండ్లు కట్టి అందరుూ గుడికి వెళ్ళలి అందరుూ గుడికి వెళ్ళలి అక్కడ పూజలు చేసుకొని తిరిగి ఇంటికి వచ్చి తర్వాత వనభోజనాలికెళ్తాము
ఓ వనభోష్ణాలు నాకు కూడా తెలుసండి నేను కూడా విన్నాను నేను కూడా వెళ్ళాను ఒక టూ టైమ్స్ వెళ్ళాను వనభోష్
న్నా చాలా చాలా బాగు ఊరంతా ఒక చోటికి చేరు ఇతరు
అవునండి పొద్దున్నే ఏడు గంటలకి అక్కే ఇంట్లోంచి బయలుదేరిపోయి అక్కడ వండుకొని ఇక్కడ అంటే చిన్న ఆటలు పాటలు
పచ్చటి పొలాల మధ్య బంధువులంతా కలిసి అక్కడే వండుకొని తిని ఆడుకుంటూ పిల్లలతో చాలా చాలా ఎంజాయ్ చేస్తారండి
అవునండి మా సైడ్ కూడా అలానే చేస్తారండి అంటే ఊయలా కట్టుకుంటారు మా సైడ్ ఇంకా చిన్న పిల్లలకి ఈ చిన్న చిన్న గేమ్స్ న్ని ఆడతాం పెద్దవాళ్ళతో చిన్న వాళ్ళ చిన్న పెద్ద లేకుడాన్ని గేమ్స్ ఆడతాం అన్ని బాగా అంటే అదకన డిఫ ఫ్రెంట్ అనమాట అ పొచ్చని పిల్లాలు ఆ అ పొచ్చేదనం అంతా చాలా బాగుంటుంది అనమాట మేం కూడా ఎంజాయ్ చేస్తా మండడి అవి
సాయంత్రం వరకు అక్కడే పొలాల్లో ఉండి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఆ రోజు పొయ్యి వెలిగించకూడదు
అది అంటే మీ సైడ్ అలాగ ఉందా అండి
ఉ ఆ రోజ అంతా మన బోస్ నల్ వెళ్ళిన రోజు ఆ రోజు అంతా ఇల్లు ఇంట్లో పొయ్యి వెలిగించకూడదు ఎంతసేపున తోటలోనే చేస్తా కావాలి
ఒకే అక్కడ వండుకొని వచ్చేసి అక్కడి నుంచే వండు కొని వచ్చింది తినయాలి
తినే అలంత
ఒకే నైట్ అక్కడే వండుకొని వచ్చి ఇంటికి వచ్చి తింటారా అండి అక్కడే తినేసి వస్తారా
లేదు లేదు ఇంటికిచ్చిన తర్వాత తినేస్తారు
ఒకే అండి ఇంకా ఏమైనా స్పెషల్ గా జరుపుతారా అండి మీ సైడ్ ఇంకా ఏమనా అంటే నార్మల్ ఫెస్టివల్స్ కాకుండా మీ సైడ్ం
రాముల కళ్యాణం చేస్తారండి
అమలువారి కళ్యాణ్ ఓ ఇది శ్రీరామనవమి రోజు స రామలువారి కళ్యాణ
రామ్ పొద్దు మార్నింగ్ రాములు వ కళ్యాణం చేస్తారు సాయంత్రం ఊరేగింపు చేస్తారు ఊరంతా కలిసి ఊరంతా ఊరే ఊరందరు కలిసి ఊరంత ఎంత ఊరేగిస్తారు రాముల వారిని సీతమ్మ తల్లిని
ఓ అయితే చాలా బాగుంటది అయితే
చాలా బాగా చేస్తారండి ఊర్లో మా ఊరు చిన్నదండి కానీ అందరరూ కలిసిమెలిసి ఉంటారు అన్నింటిలోనూ పాల్గొంటారు
అవునండి నేను పాల పొంగులు అని విన్నాను అద్ అది అలాంటిది మీ సైడే ఏమన్నా ఉందా అండి. అండి
అంటే చేస్తారండి అందరికి లేదు
అంటే అంటే ఎలా చేస్తారండి అది మీకేమన్నా తెలుస అంటే మీకు ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా వెళ్ళారా ఎ ఎవరైనా జరుపుకుంటుంటే చూసారా లేకపోతే
ఆ తెలుసండి అంటే మార్నింగ్ ఆ అంటే ఒక్క పొద్దులు ఉండాలండి ఆ రోజు ఒక్క పొద్దులతో మనము ఎక్కడికన్నా గుడికి కానీ పొలాల్లోకి కానీది వెళ్లి అక్కడ పాల్
ఫాస్టింగ్ తో వెళ్ళాలి ఓకే ఫాస్టింగ్తో వెళ్ళి ఓకే ఏ
అక్కడ ఆ స్వీట్ పొంగల్ చేసుకొని తిని అక్కడే తో పొలాల్లోనే అంటే అన్నం పప్పు రసము ఇలా వెరైటీస్ అన్ని చేసుకొని అక్కడే తిని సాయంత్రం సేమ్ వన వనబోజనాల్లగే అంటే అందరూ కలిసి సీ అక్కడే భోజనాలు చేసుకొని అక్కడే తిని ఆడుతూ పాడుతూ హ్యాపీగా రోజు అంతా అక్కడే గడిపేసి సాయంత్రం ఇంటికి వస్తారండి
అంటే నాన్ వెజ్ వండుతారా అండి లేక
లేదు లేదు నాన్ వెజ్ తప్పు తప్పు వెజ్ వెజ్జే వండుతారు
ఓకే అంటే ఆ రోజు కూడా మీరు అంటే పాలు పొంగించి దాంతోనే ఆ అంటే స్వీట్ పొంగల్ లాగా చేసేసి ఆ రోజు మొత్తం వెజ్జ్ వండుకొని తినేసి వస్తారా
అలాగేనండి.
ఓకే అంటే నేను ఈ పేరు విన్నానండి కాకపోతే ఉన్నా అంటే ఎవరు సెలబ్రేట్ చేసుకుంటారని తెలిదు అంటే ఎలా చేసుకుంటారని తెలిదు అంటే మీకు బా దాని గురించి
హు చేస్తారండి
ఓకే ఇంకా ఏమైనా స్పెషల్గా జరుకుంటారా అండి మీ సైడ్ ఇంకా వేరే పండుగలు ఏమీ స్పెషల్గా ఏమి జరుపుకోరు
ఊ
హెలో
చెప్పండి వింటున్నా
వినిపిస్తుంది దివాళి బాగా జరుపుకుంటారా అండి మీరు చిన్న పిల్లలతో క్రాకర్స్ పెట్టడం ఇంటి ఇల్ ఇళ్ళంతా అలంకరించడం
ఇల్లంతా అలంకరిస్తాము పూలతో ఇల్లంతా అలంకరించి పిల్లలు సాయంత్రం వేళ టపాసులు కాల్చుకుంటూ ఆ పిల్లలు కళ్ళల్లో ఆనందం చూస్తే చాలా సంతోషం వేస్తుందండి.
అవునండి మేము కూడా అలాగే జరుపుకుంటాము ఏమంటే అంటే కొన్ని చోట్ల లక్ష్మీ పూజ జరుపుకుంటాము ఇంట్లో లక్ష్మీ పూజ చేసి ఆ రోజు అంటే పొద్దున్నే తలంటుకొని ఆ దేవుడికి ప్రసాదం అవన్నీ పెట్టి బయట నుంచి స్వీట్స్ తెచ్చుకుంటాం క్రాకర్స్ తెచ్చుకుంటాం పండగలంటేనే ఒక ఆనందం కదండి.
అంతే కదండి.
ఓకే అండి మీ విలువైన సమయాన్ని మాతో కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు శుభదినం అండి.
ఓకే అండి
బాయ్ అండి
ఆ బాయ్ అండి